హలో ఆ గుడ్ ఈవెనింగ్ మామ్. అ హలో హలో హలో గుడ్ ఈవెనింగ్ మేడం.
హలో
హలో మేడం గుడ్ ఈవెనింగ్.
ఆ గుడ్ ఈవినింగ్ సార్.
ఆ ఏం చేస్తున్నారు మేడమ్.
ఏం లేదు సార్ వంట అయింది ఇప్పుడే,
అవున మేడం.
ఖాళీ గానే ఉన్నా
చేస్డ
ఇంకా చేయలేదు సార్ ఇప్పుడే వంట అయింది. మీరు చేసారా
చేయాలా మేడం ఇప్పుడు,
హుహు ఏం కూర సార్ ఈరోజు
పిల్లలు స్కూల్కి వెళ్ళతున్నార మేడం.
ఆ వెళ్ళొచిరు సార్ ఏం కూర ఈ రోజు మీది.
మాదా మేడం. మాది టమాటో అండి.
ఆహా
పిల్లలు స్టడీ ఏం చదువుతున్నారు మేడం.
పిల్లలు ఒక ఆయననేమో సెకండ్ క్లాస్ ఒక ఆయననేమో ఫోర్త్ క్లాస్.
అవునా ఎక్కడ ప్రైవేట్ స్కూల్ లోనా మేడమ్
ఆ ప్రైవేట్ స్కూల్ సార్ మా బాబే ఫాతిమా
నాంపల్లి ఫాతిమా స్కూలా మేడం మీరు ఎక్కడ వరకు చదువు నారు మేడం
అయో మావి అంటే ఉమ్ మా ఊర్లోనే సరిగా
టెన్త్ వరక
టెన్త్ కాదు సార్ డిగ్రీ అయిపోయింది నాది
అంటే మీ ఊరు మహబూబ్నగర్ ఏనా
కాదు సార్ మా ఊరు మా ఊరు సూర్యాపేట డిస్టిక్ సార్
అవునఅండి డిగ్రీ అంటే టెన్త్ టెన్త్ వరకు ప్రైవేట్ యేన
ఆహా కాదు సార్ గవర్నమెంట్
గవర్నమెంట్ టెన్త్మ్యాట్రెస్
ప్రైవేట్ సార్
ఇంటర్ డిగ్రీ ప్రైవేటు
మనీ కట్టి ఏం కాదు సార్ స్కాలర్షిప్ వస్తుంది కదా అట్లా
ఆహా స్కాలర్షిప్ మీద చదివింది మరే
ఆ
డిగ్రీ ఇంటర్ లో ఏ గ్రూప్ మేడం మీది
నాది సైన్స్ సార్ బైపిసి
అవునా అవునా ఎడ్యుకేషన్ పరంగా మీకు ఏది డిగ్రీ బాగున్నా- ఉంటందా ఏది బాగుంటది మేడం
ఏమో సరిగా ఎడ్యుకేషన్ పరంగా అంటే నాకైతే నేనైతే ఇక డిగ్రీ వరకు చదిన సరిగా ఎవరి ఇష్టం వాళ్ళదే ఇక ఇ అంటే మామూలుగా మనం ఏంటి ఇంట్రెస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే కద సార్ అ
అంటే ఇప్పుడు డిగ్రీలో ఉద్యోగాలు ఎక్కువ వస్తాయా అప్పుడు మన ఇంటర్తో వస్తాయా మళ్ళీ బీటెక్తో వస్తాయా
ఏమో సార్ ఇగ ఇప్పుడు మామూలుగా అ సాఫ్ట్వేర్ అని అట్లా అట్లా పోతారు కదా సరిగా డిగ్రీ ఇంటర్ టెన్త్ వాళ్ళకయితే ఏం లేదు సార్ ఖాళీ ఉన్నారు అయినా కూడా గవర్నమెంట్ స్కూలలో చదివిన వాళ్ళకి మంచి వస్తు వస్తాయి ఉద్యోగాలు అని అట్లాంటి
అంటే ఇప్పుడు డిగ్రీతోనే ఏం లేదు బీటెక్ వాళ్ళతోనే సాఫ్ట్వేర్ రంగం లో కి పోతారు
ఉ ఇక వాళ్ళైనా కూడా వాళ్ళకి ఇట్లా మన ప్రభుత్వ ఉద్యోగాలుని ఏం లేదా సార్
ఆహా అంటా ప్రైవేట్ ఉద్యోగాలే
ను
ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాటినే సాఫ్ట్వేర్లకు పోతరు బీటెక్తోనే అంటే డిగ్రీతోనేనుకబడి అంటే డిగ్రీ వెనుక పడిపోయింద మరి ఇప్పుడు
దిఅననే అనుకో అనుకోవద్దు సార్ దెంది దానికే ఉంటది డిగ్రీ ఏ కొంత మంది ఏమో అంటారు కదా రా డి్ డిగ్రీ చేస్తేనే బాగుంటది అని కొంతమంది అంటారు ఇగ కొంతమంది ఏమో ఇట్లా సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితేనే కొంచెం ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా చేసుకోవచ్చు అంటారు ఇగ డిగ్రీ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇగ అయినా మన దేంట్లో పెట్టుకోవాలని అంతగానం మనకు ఉన్నా కూడా ఇగ మనం దేంట్ల చేయలే పోతం కదా సార్ అట్లా ఇగ డిగ్రీ చదివిన వాళ్ళు ఖాళీగానే ఉంటారు
నిరుద్యోగులే ఉన్నారా మేడం
ఇప్పుడు
చేయాలని కోరికగ ఉంటది సార్ ఇగ నాలాంటోళ్ళకైతే ఉంటది కాకుంటే ఇగ మనం చేసే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడు అసలు మనకి ఏడేస్
అంతే అంతే అంతే ఇప్పుడు మొత్ సాఫ్ట్వేర్ చాలా పెరిగిపోయింది కదా బీటెక్ తోని ఎటెక్ అనగా బీటెక్ అనగా ఐటి సాఫ్ట్వేర్ ఇయ్ అన్ని డు అంత హైర్ హైరడి కిషన్ సార్ డిగ్రీ అనేది కొంచం వెనుకబడిపోయింది మేడం
సార్ వెనక పడిపోయిందిలేగాని ఎప్పుటి చదువు అప్పుడే సార్ ఇగ అయినా మరే అప్పుడు చదు చదువుల ఇప్పుడు మనకు తెలుగు గురించి అవగాహన ఉంటది మనకు కొన్ని ఇప్పుడు మనం మాట్లాడే వీద్ విధానమైనా మనం ఉండే పద్ధతులుయినా మంచిగంటాయి సార్ ఎంతైనా కూడా
అవును మేడం
వచ్చే కల్చర్ కి ఎవరిని ఎలా గౌరవించాలో అట్లా తెలువదు ఆ మళ్ళా అయినా మన వెనకటి అన్ని పద్ధతులన్నీ పోతాన్నాయి సార్ ఇప్పుడు వేస్ట్ ఎంతైనా ఇప్పుడైతే
అవును మేడం
అంటే తెలిసిన వాళ్ళ అయితేనేమో అమ్మ నాన్నలైనా ఇడ్లల్ల ఉంటారు కద తాత నానమ్మ అమ్మమ్మ వాళ్ళు అట్లా తెలిసిన వాళ్ళైనా కొంతమంది పిల్లలకి నేర్పిస్తారులే గని
ఇప్పుడు మీరు విద్ విద్యా బోధన గవర్నమెంట్ లో బాగుందా మీకు టెన్త్ వరకు అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ ఇంటర్మీడియట్లో ప్రైవేట్లో బాగా అనిపించింది మేడం విద్య అంటే స్టడీ ఎట్లా బాగానిపించింది గవర్నమెంట్ లో బాగా అనిపించింద మీకు సో
మంచి మంచి గవర్నమెంట్ లో కూడా రాలేదు అవున
అంటే ఇప్పుడు గవర్నమెంట్ సిలబస్సు ప్రైవేట్ సిలబస్ వేరేనా మేడం మీకు గవర్నమెంట్ సిలబస్ ప్రైవేట్ సిలబస్ చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా
ఉంటాయి సార్ ఎంతైనా ఉంటాయి
ఆ మరి ఇంటర్మీడియట్ నుంచి ప్రైవేట్ సిలబస్ మీది అంటే టఫ్ అంటే చనా హార్డ్ ఉందా కి న్నా ఈజీగానే అనిపించిందా ఇంటర్ డిగ్రీ
ఏం లేదు సార్ మంచిగానే ఉన్నది
అవునా మేడం మీ పిల్లలు అంటే ఇప్పుడు మీరు సెకండ్ ఒకరు ఫోర్త్ ఒకరు కదా
అవును సార్
అంటే వాళ్ళను డిగ్రీ పరంగా చదివిపేయాలినుకుంటున్నార బీటెక్ సాఫ్ట్వేర్ రంగాల్లో తీసుకెళ్ళాల్లల అనుకుంటున్నార
ఏమో సార్ వాళ్ళ ఇష్టం మా డిగ్రీ పరంగా అంటే మేమే డిగ్రీ చేసి ఏం చేస్తున్నాం సార్ ఇంట్లోనే కూర్చోవలసి వస్తాంది
ఆ
ఇక వాళ్ళకి ఇక మీరన్నట్టు సాఫ్ట్వేర్ కూడా అంతగానొ కొన్ని కొన్ని కంపెనీస్ కూడా పడిపోతాన్నాయి కదా సార్
తేర్ కీ వత్తం డీప్ మేడం
అవును ఉ ఎంత మంది కని ఇస్తారు సార్ వాళ్ళైనా ఉద్యోగాలు యిగా ఏమ్ కాకుంటే చదువు అనేది మనకు మంచిదే సార్ ఎంతైనా
ఆ ఆ
కోవాల్ల చదువు అనేది మన జీవన శై నినీ మా వస్తుదాని మళ్ళ అందులోటి మనకు ఇగా అంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా సార్ ఎప్పటికైనా డబ్బులు పోవాల్సిందే మన చదువు అనేది మన లా చాలా మన చనిపోయేంత వరకు మనతో పాటే ఉంటది
అవును మేడం అంటే మీకు మీరు చదువుకున్న చదువుకి ఇప్పటి చదువుకు చాలా తేడా ఉందా మేడం
అవును సార్ అప్పడి చదువు అప్పుడే ఇప్పటిది ఇప్పుడే
వరకు ఈవినింగ్ లో మీరు క్లాస్ చెప్తారా మీ పిల్లలకు
వాళ్ళది నేను తెలుగు మీడియం సార్ వాళ్ళదేమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రానివి నేను చెప్పగలుగుతలే కానీ ఇగ అమ్ నాకున్నయి మాత్రం వాళ్ళకు లేవు సార్ అంత డిఫరెంట్ ఉంటది.
అంటే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ వేస్తే మీరు చెప్పగలుగుతర వాళ్ళు ఇంగ్లీష్లో మీకు
ఆ చెప్త సార్
అంటే వాళ్ళు మీకు వాళ్ళకు మీరు అడుగుతే ఆన్సర్ చెప్తరా మేడం
ఆ చెప్త సార్ ఒకవేళ తెలివలేదు అనుకోసార్ ఎందుకంటే తెలివలేదు అంటే మాక్సిమం తెలిసే ఉండాలి గని నాది తెలుగు మీడియం సార్ ఏదో ఒకక్కటి ఉంటది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఊహు ఒకవేళ తెలివలేదనుకో ఇగ మామూలుగా ఇగా ఫోన్స్ ఉన్నాయి గా సార్ అంతా సెట్ చేసి చెప్
అంటే గూగుల్లో లో సెర్చ్ చేసి చెప్తవా
ఇగ అంతే గ సార్ మరి మరి వాళ్ళకి ఇప్పుడు నాకు రాలేదు అన్న అనుకో మరి వాళ్ళకి ఇవళ చెప్తారు సార్ ఏదో విధంగాన అయితే వాళ్ళకి ఖచ్చితంగా జెప్తా సార్ నేనైతే
అవును మేడం ఇప్పుడు రోజు ఎట్లా ఎలా ఎల్తరు బస్కే వెళ్తరా మీ వోల్లు మీ పిల్లలు
ఆ బస్ కె వెళ్తే మా హస్బెండ్ అందులోనే బస్ తోల్తడు సర్ ఇగ వాళ్ళకి ఇద్దరికి ఫ్రీ అందులో
ఫ్రీ యేనా అంటే ఇప్పుడు స్కూలు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు చాలా ఉన్నాయి గదా మేడం మీ గవర్నమెంట్ వాళ్ళు
మా హస్బెండ్ అందులో జాయిన్ అయ్యి బస్సు తోలుతాండు గవర్నమెంట్ స్కూల్ లో మీరు అన్నరు గని గవర్నమెంట్ స్కూల్ లా చదువు పిస్తే అసలు ఎక్కడ సర్ ఇష్టం ఉన్నోళ్లు పోతరు ఇష్టం లేనోళ్ళ ఊకుంట్రూ కానీ కొన్ని కొన్ని దగ్గర అయితే మంచిగా ఉం
అంటే అలాగాదు మేడం గవర్నమెంట్ విద్య ఒకటే ప్రైవేట్ విద్య ఒకటే అందరు చదివిది ఒకటె అవి అంటే గవర్నమెంట్ చదువు చదివినోళ్ళు ఉద్యోగాలు చేస్తుంది ఇప్పుడు అంటే మన పిల్లల దగ్గరనే ఉండాలి అంటే ఇంట్రెస్ట్ చదవాలని ఉంటే గవర్నమెంట్ స్కూల్ పోయిన సుత ఉద్యోగం చేయగలుగుతారు ఈ ప్రై అంటే ఈ ప్రైవేటు విద్యా సంస్థలల్ల ఫీజులు గట్టలేక ఈ మధ్య తరగతీ కుటుంబాలు చాలా దిగజారిపోతున్నాయి గవర్నమెంట్ వస్తేనే మంచిగా ఉంటది చెప్పాలంటే
అవును సార్ కనీ చెప్పాలంటే బావుంటదిలే ని ఇక నాలాంటి వాళ్ళకి కొంచెం ఇసిగిపోయి ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక దీంట్లో చదివినందుకు ఏమొచ్చింది మాకు ఆ మేము ఏ నేర్చుకున్న ఏం లాభం వచ్చింది అనిని అట్లా కొంచెం నా అట్లా ఇసుకిపోయి అట్లుంటారు ఇప్పుడు మీరు అన్నట్టే చదివేటోళ్ళు ఏ స్కూల నన్న చదువుతారు సార్
హైయర్ ఎడ్యుకేషన్ కి పోవాలి ఉద్యోగాలు చేయాలిని అనుకున్న ర్యాంక్ కొట్టాలి అనుకున్నోళ్ళు గవర్నమెంట్ కాదు చాలా దగజారిపోయిన స్కూల్లో చదివినా వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే చదువు పోగలుగుతరు విద్య అనేది ఎక్కడైనా మనం నేర్చుకుంట వచ్చేది ప్రైవేట్ గాద్ అ పెద్ద పెద్ద హైయర్ ఎజ్జుకేషన్ చాలా చిన్న స్కూల్ల చదివిన విద్యా విద్యే అలాంటి స్కూల్ల్లో చదువుకున్నోళ్ళు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే నాది నా ఆలోచన ఏందంటే గవర్నమెంట్ రంగం వొళ్ళు ప్రైవేట్ ను నిర్మూలించి గవర్నమెంట్ ని అభివృద్ధి చేయాలి స్కూల్ అభివృద్ధి చేస్తే ఈ నిరుపేదలు అనేది చానా ఇప్పుడు మన దిగజారిపోయిన ఇప్పుడు ఆర్థిక పరంగా నైనా ఫీజులు గట్టకుండా ఉన్నల్లు అయినా కొంచెం కవర్ ఐతరు మరే జూగాల్లో
ఇప్పుడు అయినా వస్తూనే ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అకుడా ఇప్పుడు ఇట్లాంటి ప్రభుత్వ స్కూళ్లో కూడా ఇంగ్లీష్ మీడియం అని అవి ఇవి పెడుతూనే ఉన్నారు కదా సార్ మళ్ళ ఇల్లో కూడా
ఆ పెడుతుంది ఎందుకంటే మన పిల్లల దగ్గరే ఉండాలి ఓకే మేడం
ఓకే సార్ అ